హలో ఆ కలిసిందండి చెప్పండి ఎవరండి మాట్లాడేది ఏం చేయట్లేక టీవీ చూస్తున్నాము మొబైల్ చూస్తున్నాము
ఏ ఉన్నారా తిన్నారా
అను తిన్నామండి తిని ఇప్పుడే పడుకుంటున్నాము మొబైల్ తీసుకుంట కర్రీ అదే కర్రీ ఉమ్ పచ్చిడి
పచ్చడి ఏం పచ్చడి చేశారు
అదే టమాట పచ్చడి చషణం
టమాటా పచ్చడి ఆ ఉమ్ ఎమ్ చెస్టునారు ఏంటి రేపు ప్లాన్స్ ఏంటి ఫెస్టివల్ కి
పొద్దుమా ఎర్లీ మార్నింగ్లు వేసి పూజ చేసుకో ఇల్లు కడిగి పూజ చేసుకొని ఇ మళ హారది పట్ కొని వెళ్ళలి అక్కడ కూర్చొని పెళ్ళలి దాకా చుని ఫ లేద కబూత పెళ్ళి అయినాక బయటికిస టీ ప్రసలు తీసుకొని బయటికి వెళ్తామండి
అవునా బాగా జరిగిద్దా మీ దగ్గర
కదండి అక్కడ బాగానే పబ్లిక్ కూడా బాగానే వస్తారు చాలా మంది కూర్చుంటారు
ఉమ్ ఏమేం వంటకాలు పప్పు వడపప్పు బెల్లం నీళ్ళు వే పనకం వంట టరు కదా పయసమా
ఇగా అంతే అండి పెంబెల్లం పానకం అంటాము
ఉమ్ ఉమ్ బెల్లం పనకం
ఉమ్ స్టడీ సంబంధించినవి చెప్పండి ఏమన్నా ఉంట
స్టడీ ఆ ఇ ఇప్పుడు ఇంటర్ ఇంటర్ వళ్ల చెప్ అవునా ఆ ఇంటర్ వాళ్ళకి ఆ టెన్త్ కంప్లీట్ అంటే ఇంటర్ అంటే ఇంటర్ తర్వాతకి గ్రూప్స్ ఉంటాయి కదా
ఇప్పుడు టెన్త్ తర్వాత మనకు ఉండేది ఏమి పాలిటెక్నిక్ సంబంధించినవి ఏముం
డిప్లొమా డిప్లొమా చేసుకో సో డిప్లొమాలో ఏంటంటే ఆ డిప్లమా బీ టెకిట్లా చేసుకోవు చు దాంట్లో త్రిపులి ఆ డిప్లమా టూ ఇయర్స్ ఉంటది ఇంటర్ బేసిక్ ఈసెట్ రాసుకోవాలి
ఓకే ఆ ఇంకా
కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ బీటెక్కు ఆ బీటెక్ దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి. ఆ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ ఆ బ డిప్లమా అన్న పాల్ టెక్ అన్నాఒకటే ఆ పాలిసెట్ అంటే అది ఎంట్రెన్స్ ఎగ్జాము క్వాలిఫై అవ్వడం కోసము ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతకి ఆ ఎగ్జామ్ లో పాస్ అయితే దాన్ని బట్టి ఆ ర్యాంకుని బట్టి సీట్ వస్తది. మంచి కాలేజ్ సీట్ వస్తే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ అయితే జెన్ఏఐ జె ఎంఎల్ ఉంది. జెన్ఏఐ యే నడుస్తుంది ప్రజెంట్ అది ఫ ఫామ్ లో ఉంది ఏం అంటే ఇన్ ఫ్యూచర్ లో మొత్తం ఏఐ వచ్ వచ్చే ఛాన్సెస్ ఉంది గదా బిటెక్ సైడైతే ఏఐ ది తీసుకోవాలి ఏఐజ్ అనే కోర్స్ తీసుకుంటే
హ్మ్
బావుంటది
అవునా ఓకే సైన్స్ ది సైన్స్ సైన్సు మేథ్సు మె మేథ్స్ ఇలా ఒకటే సాఫ్ట్వేర్ కి సంబంధించింది ఈజీగా సైన్స్ సంబంధించింది రకరకాల మనకు ఛాన్సెస్ ఉంటాయి
కా సయిన్ అంటే బీటెక్ సారీ సైన్స్ అంటే ఎబిబిఎస్
ల్యాబరేటరి ల్యాబరేటర నర్సింగ్ డి డిఓగా డిఓఇగా అంతేనా అదే ఇంకా హ్మ్ ఇంకేమేమి ఉంటాయి
ల్యాబ్ ల్యాబ్ ఎందుకు ల్యాబ్ ల్యాబ్ వద్దులేండి ల్యాబ్ అంటే కొంచెం తక్కువే
ఇంకా తక్కువే ఆ మీకు లేడీస్ కి వర్కౌట్ అయ్యే త ఏనడు
ఎంబీబీఎస్ చెప్పించాలి ఎంబీబీఎస్ అయితే బాగుంటంది
ఎంబిబిఎస్ అంటే చనా ఖర్చు అవుతుది కదా డబ్బులు మన మన సోమత అని బట్టి సబ్జెక్ట్
అంటే మంచిగా చ మంచిగా చదివితే మాత్రం వస్తుది సీట్ వస్తే చ ఆ సీట్ వే వచ్చే ఛాన్స్ ఉంటది మంచిగా చదితే
ఆ
అవు
అది మనకు కాలేజీ ఎక్కడ బాగుంటందండి మరి వరంగల్ల మైబాద ఖమ్మమ్మా
బెస్ట్ కాలేజెస్ చూడండి బెస్ట్ కాలేజె చూసి ఆ కాలేజ్ లో ఎట్లాంటది ఏంటినేది ఇన్ఫర్మేషన్ కనుకోండి
ఇప్పుడు మెడికల్ పరంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ మన మైబాద్ లో కొత్తగా పెట్టారు కదా
ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలంటే ఫ్రీ సీట్ రావాలి ఫ్రీ సీట్ రావాల అంటే కొంచెం ప్రిపరేషన్ కొంచెం బాగుండాలి
అందులో ఫ్రీ సీట్ రావడానికి మెడికల్ కాలేజ్ అన్నట్టు అది మై
ఆ అవును ఫ్రీ సీట్ రావాలి అది మొత్తం ఫ్రీయ ఇంకా
తనేకె
ఎంసెట్ నీట్ రాయాలి ఎంబిబిఎస్ రావాలంటే నీట్ కంపల్సరీ
నువహా నీట్ అంటే ఇప్పుడు మనం బైపించి తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే
ఆ అవును
ఏ మరి ఎట్లా తీసుకోవాలి అని జూస్తున్నము
అయిన ఇప్పుడు ఎం బి బిఎస్ అయన్ని చేయాలం ఫస్ట్ ఇంటర్వూ అయి పోవాలి కదా ఇంటర్ అయిపోయాకే ఏదన్నా
అదదే ఏదైనా ఇంటరే గానీ ఇంటర్కి అదే అండి ఇంటర్లోనే ఏం తీసుకోవాలి, సబ్జెక్ట్స్ అనీ అర్థం కావట్లేదు అసలుకి అదే ఆలోచిస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతుంది కాలేజెస్,
హ్మ్
అదే అర్థం కావట్లే మ్మ్, అదే జూస్తున్నాము సబ్జెక్ట్ పరంగా. లాంగ్వేజెస్ లో బోయినా బానే ఉంటదీండి లాంగ్వేజస్ లో కూడా చా చాలా పోస్టులు బాగున్నాయి
ఆ అవును
అప్పుడే మేము చదువుకున్న రోజుల్లోనేమో ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం అయ్యేసరికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి
లాంగ్వేజెస్ అంటే ఏం లాంగ్వేజెస్ లో ఉంటున్నారు మీరు
తెలుగులోనే దొరుకు తెలుగు లైనా దొరుకుతది, హిందీలో దొరుకుతది, మాలాంగ్వేజెస్ అవే కదా తెలుగు పండిత్. హిందీ పండిత్ అని హై బెట్టర్ అసలుకి ఎమ్మటే మనకు సీటు కూడా తొందరగొస్తది వాటిలల్లా కానీ వాటిలల్లా మనము ఎఫెక్ట్ గా ఉండాలె ఉంటే ఓ మంచిగా ఎమ్మటే వస్తాది సీటు ఎందుకంటే అలా మ్మ్ అలా ఎక్కువ ప్రిపరేషన్ ప ఇది వాళ్ళు ఎక్కువ చెయ్యరు కదా, రాయడానికి
అవును అవును ఇప్పుడు దారి ఇప్పుడు కావాలంటే ఇంటర్ లో మనము తీసుకుంటరు శాన్స్క్రిట్ తీసుకుంటరు శాంస్క్రిట్ అయితే ఆ శాంస్క్రిట్ అయితే ఎట్లాంటే కంటెంట్ త క్కువ ఉంటది మార్క్స్ ఎక్కువ గ్యా స్కోర్ జేయొ
హిందీలో కూడా ఎమ్మటే దొరుకుతాది అది ఉడంగ తే అది కూడా బెటరే మ్మ్ తెలుగు బెటరే మ
తెలుగు ఉంటది హిందీ ఉంటది ఇప్పుడు వాళ్ళకి పర్సన్ ఎవర్ దైతే చదువుతున్నారో వాళ్ళకి, మంచి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ఏ సబ్జెక్ట్ మీద గ్రూప్ ఉందో అది చేపిచ్చాలి. అంతేగమే ఏది తే చేయాలి. నువు కన్ఫామ్ గాన్ టె మాత్రం వాళ్ళకి రావాలి కదా ఫస్ట్. ఒచ్చిద్దీ ఏది ఇంట్రెస్ట్ ఉంది అంటే, దాన్ నింగ చేపిచ్చాలి.
ఇంక వాళ్ళ మైండ్ సెట్ కూడా అర్థం కావట్లేదు, ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది. తెలవదు ఇగ ఒకరు ఒకరు వెళ్తున్నారు, ఎవరన్న ఎవరన్న వెళ్తారా అంటే, దాని ఎనకాల గొర్ల పోకడ పోయినట్టే పోతరిగ అన్నట్టు. ట్టే ఉన్నది యవ్వరం
అట్లా అట్లా వెళ్ళొద్దు ఎందుకంటే ఎవరిది వాళ్ళకి ప్చ్ ఎట్లా ఏది ఏం జదువుతన్నావ్ అని అది కాన్సన్ ట్రేషన్ ఉంటే దానికి వెళ్ళాలి. నాకి ఇదొచ్చు నాది నా డ్రీమ్ ఇది నేను దీని మీన్నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా
ఆ
మ్మ్ అనుకునే వాటికెళ్ళాలి
అవునండి. ఏమో అండి. ఇప్పుడు బ ఏ హెచ్ ఈ సి, సి ఈ సి కూడ నడుస్తున్నాయ అండి సబ్జెక్ట్స్?
అన్నీ నడుస్తున్నాయిలే కనీ, ఇప్పుడు దా వాటి సైడ్ వెళ్తే మొత్
ఈ ఐఐటి అంటే ఏన్, నాకు అర్ద్ అర్థం కావట్లేద ఐ ఐ టి అంటే?
మెయిన్స్ అది. అది ఇంటర్లో. అ ఇంటర్ లో ఉంటది, ఇంటర్నేషనల్ అది.
ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు వీళ్ళ స్కూల్ కూడ డ ఐ ఐ టి ఫౌన్ ఫౌండేషనే కదా, ఐ ఐ టీ ఏ కదా? ఆ అంటే దా ఆమెకు సంబంధించి ఏముంటయ్, అదే అర్ధం కాట్లేదు? అది కూడా సబ్జెక్ట్
ఇప్పుడు ఐ ఐ టి అంటే, ఇప్పుడు ఎట్లాంటే వాళ్ళకి చెప్ క్కువ సిలబస్ ఉంటదన్నమాట, ఎక్కువ కంటెంటుమ్ టది ఎక్కువ క్లాసెస్ జరగడం, ఎక్కువ నాలెడ్జ్ గెన్ చేయడం. ఆ సి బి ఎస్ ఈ ఇలాగా, ఇప్పుడు వాళ్ళది నేషనలా? ఆ? సి బి ఎస్ ఈ ఆ?
సి బి ఎస్ ఈ కాదు ఇగ ఐ ఐ టి అన్నట్టిగా వీళ్లది. ఐ ఐ టి అంటే, వాళ్ళకు ఇగ ఇప్ ఇప్పుడు బెనిఫిట్స్ ఏముంటాయి దాని ఏమైనా క్లాసెస్
ఆ ఎక్కువ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు టెన్త్ వాళ్ళకి వాళ్ళు టెన్త్ క్లాస్ అనుకోండి టెన్త్ క్లాస్ అనుకో డిగ్రీ లే డిగ్ గ్రీ రేంజ్ లో ఉంటది ఇప్పుడు మనకు టెన్త్ అన్నప్పుడు టెన్త్ రేంజ్ లోనే ఉంటాయి క్లాసెస్ ఆ టెన్త్ ఎల్తాన్నప్పుడు డిగ్ డిగ్రీతోో సమనం అంటే అంత కంటెంట్ ఇస్తారు అంత నాలెడ్జ్ ట్లూండది
ఓకే, ఆహా అలానా. అదే అదే ఐ ఐ టి మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఐ ఐ టి చేస్ ఉమ్ సంబంధించినవి చదివారు కదా, మరి ఇప్పుడు అయి దేనికి యూజ్ అవుత్
ఇప్పుడు ఏంటంటే ఏది మనం క్వశ్చన్ ఏసేటట్లేదు, ఏ ఏది ఉన్నా కూడా అసలు ఏం చదువుతున్నార్. ఏంటి ఏం అర్ధం కావట్లే ఇంత ముందు సిలబస్ వేరు ఇప్పుడు సిలబస్ వేరు
అవును ఇప్పుడు సిబిసి సిబిఎస్ అని ఐఐటి అని ఐఐటిఐ
అ కంటెంట్ అవుతుంది ఏం తెలవట్లేదు హు
అప్పటి రోజులు కాదు కదా అందుకే ఇగ మనకు అర్థం కావట్లేదు ఇగ వే ఐ అ ఇప్పుడు సిబిఎస్ఈ వరకు ఎప్పుడో ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి వన్ మంత్ కంప్లీట్ అఇంది కూడా వాళ్ళు కూడా విళ్ళకిగా అందరి ఇగ ఇప్పుడు టెన్త్ క్లాస్
ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపొంగానే ఇప్పుడు టెన్త్ క్లాసెస్ అయిపోతాయి కదా టెన్ ఎగ్జామ్స్ అయిపొంగా ఏ నెక్స్ట్ మంత్ తర్టీన ఆ అయి అయిపొంగనే కూర్చోబెట్టి మంచిగా చదిపించండి ఏ సబ్జెక్ట్ మీదయితే గ్రీప్ ఉందో ఆ సబ్జెక్ట్ మొత్తం చదిపిస్తే దానితోటి ఆ వస్తది ర్యాంక్ వస్తే మంచిగా చేసుకోవచ్చు
అయినా మనం కట్టలే కదా ఫీజు దానికి ఏం దేనికి కట్టలే కదా కట్టాల ఏమన్నా ఏమన్నా ఉంటాయా కట్టేటియి
దేనికి ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాతకి ఇవన్నీ చేయాలి ఇంటర్ ఇప్పుడు ఇంటర్ అప్పుడు ఇంటర్ దే తీసుకో ఆ ఏం లేదు కాని ఇప్ ఏదైనా సరే కాని స్కిప్ అవ్వదు స్టడీ అనేది స్కిప్ అవ్వొద్దు ఈ మూడు నెలలు నాలుగు నెలలు రెస్ట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పోతది డైలీ ఒక్క సబ్జెక్ట్ అయినా ఏదో ఒకటి లేసన్ అన్న చదువ్ కొవాలి ఇంట్రెస్ట్ ఉంటది అప్పుడు ఓకే అండి పడుకొండిగా బాయ్ గుడ్
ఓకే మరి గుడ్ నైట్ థ్యాంక్ యూ